హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడు నేను కాల్ ఆన్సర్ చేయగానే నీకు ఆన్సర్ అయిందా
ఆ అయింది కాని కాల్ చేస్తే అసలు రింగ్ అయిన సౌండ్ కూడా వినబడతలే
అదే మరి నా నేను ఆన్సర్ చేసినా నాకు ప్రోగ్రెస్ అన పడ్డది, నీకేమన్నా అయందా లేదా అని అయితే మా అత్తమ్మా మ అత్తమ్మ అంటంది నిన్న ఈ సాయంత్రం ఆ ఏంటిది న్న నెవల్ చూపెట్టటుకుంట హాస్పటల్లా నా నా కుస తిరగాల్సిన అవసరం లేదు, నాకు ఏం చేయాల్సిన అవసరం లేదుని అని అంటాను, అయితే నేను అన్నలా ఎటుగాని టై లో వచ్చి నువ్వు కూర్చుంటే ఎవరు చేస్తారు ఇప్పుడే నేను బయట పడ్డా ఇప్పుడే మా ఆయన కార్ తీసుకున్నాడు, ఇద్దరు కావు ఇద్దర ఇప్పుడే వచ్చినం, నువ్వు ఇటుగాంట టైంలో వచ్చి కూూచకుంటే నేను ఏం చేస్తావ అని నేను అన్నా, అంటే ఏం చూపెడతారు ఏం చేస్తారు అంటే ఏం చూపెన మొన్న నాలుగు వేలు వచ్చి నీ కొడుకు హాస్పిటల్లో చూపెడతానికి ఆయన మా దగ్గర ఎక్కడన్నాయి మరి ఉండి కూడా నీకు చూపెట్టకుండా అన్నారు, మా దగ్గర పరిస్థితి నీకు అర్థమద లేదా నువ్వు చూస్తలేవా అని నేను అన్నా
కాదు ఊకే ఊకే మీ అత్తమ్మ మిమ్మల్ని ఎందుకు ఊకే చూపెట్ చుపట్టన్ ఫోర్స్
అయో నిన్న మా మామయకు ఏ టుపో టే డబ్బులు లేవంటే ఐదు వందలు కొట్టిం మా ఆయన, అది మాత్తమ్మంది మోకాళ్ళ ఆపరేషన్ గురించి, ఆ సార్ దగ్గర పో శతకం పెట్టిద్దాం అని అంటే, ఆ దాని గురించి ఐదు వందలు కొట్టింది, ఆ మళ్ళా ఏ అవసరం ఉన్నా మళ్ళా ఎక్కన్నా ఫంక్షన్ కి పోతన్న మళ్ళమో మస్ పోటల్ గతన్నా అంటే నాలుగు వేలు ఇచ్చింది, మా అత్తమ్మ ఏదన్నా మళ్ళ మేమే చూసుకుంటాము మా అత్తమ్మ అ మళ్ళ ఆ లేే నన్న ఏం చూప కట్టకడదు నాకేం లేకుండా నాకు
మరి బిడ్డాలని కొంచెం హెల్ప్ ఆ హెల్ప్ పడగాచ్చ అదే నే మొత్తం కొడుకు మీదనే ఎందుకు డిపెండ్ కావాలి
మ్
బిడ్డ తోటి కూడా కొంచెం వె తీసుకుంటే అయిపోవాలా మరి
అనే అంటే అంటే మరడని నీకు చూపెడతలేవా, మా దగ్గరలో ఏమి ఉందని తెలుస్తలేదా అ చూపద అమ్మా అక్కడ ఉన్నప్పుడు మేను చూ పెడతాం నేన్ రీజన్ నేను ఇప్పుడు మూడు నెళ్లు అయితే, సెట్ అయితా అప్పటి వరకు మీ కొడుకు కొంచెం తొందరగా, అటు ఇటు ఏదన్నా సెట్ చేయగలుగుతాం, మనసంగం డబ్బులు వచ్చినప్పుడు చూ పెట్టుకుంటూ అయిపో ఒక ఇరవై వేలు తీసుకొని వత్త మేము చూపెట్టకపోయినావా మేము చూసుకోకపోయినావా, అప్పుడు వచ్చినప్పుడు ఏమో చూ పెట్టలేదు కానీ, ఇప్పుడు మా దగ్గర ఏం లేనప్పుడు వచ్చి చూపట్టు చూపట్టు అంటే మేము ఏం చేయాలని నేను అన్నా అం అంటే ఆ మిమ్మల్ని ఎవరు అడుగుతారు మిమ్మల్న ఎవలు అంటే ఎవరిని బదునం చెస్తాను అని అనుకుంటున్న, అత్తమ్మ మేము ఇప్పుడు ఉన్నది ఒక్కడే కొడుకు ఒక్కటే కొడలు ఇప్పుడు మేము చూపట్టకుంటే అందరి ముంగట చూసుకోలేదు అది ఇదని అందరి ముంగట మమ్మల్ని అనిపిస్తానుక అని నేను అన్నా, మిమ్మల్ని ఎవళ్ళు అడుగుతానునికి ఒత్తలే అని అంటే మీ బిడ్డలు అడుగుతలేరా ఇద్దరు ఊక ఫోన్ చేసి చూపెడతారు చేస్తారా అది ఇదని మమ్మల్ని అంటలేరా అని నేన అన్నా
కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అందరు చిన్న బాబు ఉన్నాడు కదావేన్న పనికి పోతావా ఇంట్లోనే ఉంటావు మీ ఆయనస్తతే ఇప్పుడు మీకు ఇంట్లో
ఆ ఇప్పుడు చే ఆయన ఒక కారు ఈఎంఐ కట్టుకోవాలి, ఇంటి లోన్ కట్టాలి, మైళ సంఘం కట్టాలి, మా రూమ్ రెంట్ కట్టాలి, ఇవన్నీ పోనాయనే ఇంకా మాకు ఇంట్లో ఖర్చులకు బాగున్నాడు పండ్లు అవి ఇవి బాగా ఇప్పుడు పాలు మాపించిన అన్ని తింటాను మొన్న అంగడి పోతే ఏడు వందల రూపాయలు అయినాయి ఓ కూరగాయలకే రకాయలు వంద రూపాయలు ఆపిల్స్ ఒక వంద రూపాయలు, ఆ అరకిలో అంగూర, ఒక వాటర్ మిలన్, ఆ మళ్లీ అవి ఏంటి నారెంజకాయలు, సంత్రాలు అయి ఒక యాభై ఆయన తింటానికి యే మూడు వందలు నాలుగు వందలు అయినాయి ఇంట్లో
ఫ్రూట్స్ తింటాడనే మీ బాబు
తింటాడు అన్ని ఫ్రూట్స్ తింటాడు
ఆ మంచి పని చేసినామా పాప బనానా అసలే తినదే
తింటడు బనానా కూడా తింటాడు తింటాడు గాని తినిపిస్తానే తింటడు అది బనాన పెడతలేను ఇప్పుడు బాగా జలుబు మొన్న వాటర్ మిలాన్ తెచ్చినందుకే నిన్న ఘోరంగా జలుబు అయింది. నాకు తెలియదు మా అత్తమ్మ చెప్పింది. వాటర్ మిలాన్ పెట్టకు జలుబు అయితదని. అయినా ఏం కాదు ఎండకు కాలమ జద సిజనల్
ఆహా ఇ ఇప్పుడే పెట్టకు ఇంక కొంచెం ఎండలు బాగా కానీ ఇప్ ఇప్పుడు నైట్ లో చలి పెడతలేదా మా పెడతాంది మీకు పెడతలేదనే
మాకు ఉడకబొస్తాంది అని నీనాని పెడ్ అయితే నిన్న ఒకటే ఇది ఆయన ఆ ఏంటిది జలుబ యి బాగా ఎడుసుడు. నిన్న నువ్వు నైట్ ఫోన్ చేసినప్పుడు ఎడతలేడు.
ఆ అవును మరి సిరప్ ఏమన్నా పోషిల్లా
సిరప్ పోషిన జ్వరందును జలుబుదు రెండు ఇటిది పోషినా పోషిన అయిన మాకి దోమలు బాగున్నాయి దోమల తోటి నిద్రేలేదు. నైట్ అంతా ఒకటే కుడతానే ఒకటే కుత తన్నాయి దోమలు సంప లేక సుతున్న తన్ని
మా కూడా ఫుల్లు దోమలు ఉన్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు. అది వత్తులు ముట్టించినంత సేపే పోతానై. మళ్ళా
హు మళ్ళ వస్తానే నైట్ అంతా నిద్ర లేదు అల్లౌట్ తీసుకొని పోవాలి ఇవాళ
మా పిల్లలు ఇద్దరు కూడా ఒకటే ఎడ్సుడు నైట్ల
ఒకటే ఏడుస్తాండు నా కొడుకు నా కొడుకు ఒకటే ఏడుస్ నిన్న
ఉ ఆ ఈ సమ్మర్ తర్వాత బాబుని అంగన్వాడికి పంపి మన మీ అత్తమ్మని
ఏమో వాళ్ళ దగ్గర ఉంటలేడే ఆయనే
లేకపోతే డైరెక్ట్ ఆ త్రీ ఇయర్స్ కి పిల్లల ను స్కూల్లో తీసుకుంటా లే ఇప్పుడు
మాదు తీసుకుంటుర్రు ఇక్కడ మూడు సంవత్సరాలకు
ఆ గదే త్రీ మూడు స్కూల్స్ సంవత్సరాల ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మనమే పంపియద్దు. చిన్న పిల్లలు అది ఇది అని చూతారు. ఇప్పుడు ఎక్కువళ పిల్లలు మూడు సంవత్సరాలకి పంపిత్త లేరా.
అవును బాంపిస్తాలు మన ఏమో నెలకే రెండు వేలట
ఆహ
మళ్ళా బుక్లు వేరు మళ్ళ, వాటికి ప్రతి దానికి వేరే ఇ యూనిఫామ్ వాళ్ళు ఇతారు దానికి డబ్బులు కట్టాలి, బుక్స్ అవి ఇవి అన్నిటికి కట్టాలి
ఇక కావాలి మరి
ఆగుదమ్మా చసా ఒక్క కొడుకు కాలే నా కొడుకు నేను చదుకోగలుగుతాను ఇంకొకరు వద్దు నాకు
ఆహా
హ్మ్
ఇగ అందరూ ఏమంటారు మీ ఆయన ఒక్కడైనా, ఇంకో కొడుకుని వాళ్ళకేం తెలుస్తుది. నొప్పి బాధ భరించే వాళ్ళకి తెల్
హ్మ్ ఒక్క ఒక్కడ అయితే ఒక్కడితో ఉన్నంత ఇప్పుడు వీళ్ళు ముసలిళ్ళ అయి మా అమ్మేనే కూర్చొని తింటారు, ఆమ్ మళ మాయన ఒక్కడే చేస్తాడు ఎటు వెళ్తుంది మాకు చెప్పు వీళ్ళు కొంచెం ఏజ్డ్ ఉన్నారు, కనీసం మా మావ అంటానుగా పొద్దుగాలో ఫోన్ చేసి ఆ యూరియా బస్తలదతానికి డబ్బులువ్వు, ఇంట్లో బియ్యం బస్త అమ్మనా అని అంటాడు ఒక్క రోజు పనికిపోతే వెయ్యి రూపాయలు వస్తాయి, ఎన్నన్నా పనికి పోదా అన్న తెలిగు ఉండదు అదమ్మనా ఇదమ్మనా న్న తెలివే ఉంటది మమ్మ
మరి గంత గౌరంగా ఉండరేందే మీ అత్తమామా
ఆవ్ క్కా కనీస్ త్తం ఒక్క రోజు పనికి పోతే సిమెంట్ బస్తాల్ లేవ్ పోతే వెయ్యి రూపాయలు ఐదు వందలు వత్తాయి రెండు రోజులు పోతే వెయ్యి రూపాయలత్ ఒక్క యూరియా బస్త మూడు వందలు పన్నెండు వందలకు నాలుగు బస్తాలు వత్తాయి అట్ ట్లార్ను ఉండదు వాళ్ళకు లేకుంటక్ ధన్నియాలే లేకున్ కూరలన్ని ఇయ్యాలే లేకుంటే, ఎవరికికన్నాన్న అప్పన్న తేవాలి లేకుంటే, ఎవరికికన్నాన్న బదులున్న దేవాలి. ఇక అయన్ని కాకుంటే, ఏదన్నా అమ్మాలే గంతే పని అనే ముచ్చటే తెల్వద్ పని అనే సోయే రాదు. వాళ్ళక్
కాదు మీ అత్తమ్మ కంటే మోకాళ్ళ్ నొప్పుల్ ఉన్నాయ్ స్ సరే ఆమె పనికి పోతే ఇబ్బంది అయితే ని మామ్మకి కేమైంది మంచిగనే ఉన్నాడు కదా
అందుకే మా ఆయన బాగ తిడతండే విను నువ్వు ఆ ఇక్కడ వాచ్మెన్ గా చూసినాన్ నువ్వు రా నువ్వు ఇక్కడ ఇరవై వేలు ఇత్తామన్నారు నెలక్
ఆ
నేలక్ ఇరవైవేలు
మరి అంతలో మ పోలము ఎవరికన్నా పాలకి అప్పులని లేేనాక మళ్ళా పోతారు.
అట్లా అనంటే మా చిన్నాడు గుడ్డు ఉండి, వద్దు ఈ ఏజ్ లో మీరు ఇక్కడ వచ్చి ఏం కష్ట పడతారు, ఆ అన్నీ ఉండి ఏదో చేసుకోండి అని అన్నదట.
కాదు ఇప్పుడు ఈ ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ అయితేయి అళ్లా పని అయిపోతుంది ఇ ఇంకేం పని చెస్తారు.
గంతే ఇ ఇప్పుడే క పది సంవత్సరాల తరువాత ఎం చేస్తాం
ఆ సరే వాళ్ళు చేయపోతే అయిపోని కానీ, వాళ్ళదన్నే వాళ్ళు చూసుకుంటే అయిపోతయి క మీకు అప్పులు ఉన్నాయి కదా, అప్పులు లేకుంటే పోనీ ఎక్కడ ఉన్నాయం కదా అనికోవచ్చు ఇప్పుడు మీ ఆయన ఒక్కడని ఎన్ని ఎన్ని అని చెత్తడు
ఉ నీను అదే అన్నా నేను మా అత్తమ్మ తోటి మాకు మా పరిస్థితి ఎవళు చెప్పుకోలేక ఏడుతాన మాకు మేమే ఏం చేయాలి ఏ టైం తిరుగుతాడు ఒక్కడు ఇప్పుడు నువ్వు వచ్చిడ కూర్చొనివ్వు హాస్పిటల్కి న చుట్టే వాళ్ళు తిరుగుతారుని నేను అన్నా అంటే మీరే మీరు ఎవ్వరు చూపించకుంటావే నా సావు నేను దత్తా నా నొప్పి నాకే తెలుసు మీకు అన్న తెలుసా అని అంటాను
నీ నొప్పి నీకే ఉంటా ఇప్పుడు బిడ్డలకైతే భూమి రాసిస్తా అంటందిగా మీ అత్తామ్మా
రాసిచ్చిల ఆల్రెడీ ఇంకా రాసి ఇచ్చడు ఎక్కడ
మరి కొంచెం అర్ధం చేసుకోవాలి కద లేదు ఉన్నడంత మీకే ఇచిల్లు మీరేవ పట్టించుకోవాలంటే అది వేరు వాళ్ళకి మీకెంతనో వాళ్ళకు కూడా సమానం పంచినప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి కదా
వాళ్ళు చూసురో ఎన్నో చూసుకుంటారు వాళ్ళు అల్లులు ఉకుంటార
ఉ మరి కోడలుకుంటది అన్ని అన్నిటికీ
ఉకోవలె కోడలు ఎందుకంటే ఒక్కతే కాబట్టి ఇష్టపడి వచ్చింది కాబట్టి ఉకోవాలి అద వాళ్ళు చెప్పి చేసుకో అరేజ మేనేేజ్ చేస్తుంది ఉకుంటందా వీళ్ళని దగ్గర కూడా రానిపో
ఆ ఇప్పటికే వాళ్ళ కోసం నువు చాల చేసినావు ఇంకా అందుకే భరించటళ్ళకే బాధ ఎక్కువ ఉంటది
ఏది భరించిన వాళ్ళకే ఏమి ఉండదు మరి నాకేం అవసరం నువ్వు పో అంటే మా ఇంట్లో కుసోనా ఎన్ని రోజులు నా బంగారం మీకెందుకు ఇయాలా నా నా బంగారం మీకెందుకు ఇయాలా మీకు నాకేం అవసరం అని అనుకుంటే ఇప్పుడు నా బంగారం నా చేతిలో ఉన్నూ గంతే కదా ఎవరికనా బర ఎక్కువ వేస్తారు అగు మల్లె వేస్తారు
ఆ సరే